ఎనత బట్ ఇన్న ఇ సహనానికి పోతనని నే రే పడతాన ని దసుకుంటాన
ఆ ఆరే ఫోన్ చేతే అటువోయింది మరి అనుకున్నా సన చేస్తంది గావచ్చు అనుకున్నా
ఫోన్ ఆడ పెట్టి వచ్చినాయి
ఆ రాసిన ఏం చెతంది ఆ
కొద్దిగానే నాకేేసింది లడ్డు
ఆ
చేతోనే బట్రోలు పిండు తా
ఆహా
బట్రవిం దనంగానే సరే అన్న
ఆ పని అయిందా
అయిందా అక్క
ఏం కూరా
పాలకూర
అలా ఏం అన్న ఏసినవ?
ఇయల పాలకూర టమాటా
పాలకూర టమాటా ఇయల సోమవారం ఏ తినడు కదా బాబాయ్?
ఏం తిన
హమ్మ
బ్యాంక్ ఆతవ అక్క అప్పడికి
ఎండ అయింది కాదురా ఇయల మంది బాగుంటారు రేప్ పొద్దంతే
ఉహ్
ఆ
ఆ
విలాషుడిని అడిగిన కాదు ఈ బాబాయ్ ఓ కడుగు అడిగి పోయి ఇట్లా ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాం ఇయిమంటే ఇయడా?
పోలే అన్నది అప్పటికి పోదాం అన్ ఒంటి గంటకు సిటీ కండ నే పెట్టినాక పోదాం థీ పిన్ని పోతే అన్నది లక్ష్మీ
ఆ పోర్లి మారీ
ఏమంటదో చూడాలి
అనందనే పేటినాక పోన్లి
వన్ మూడు గంటల వరకనా పోదాం అన్నది
ఆ ఆనందన వచ్చినక పోన్లి, ఎందుకంటే ఇప్పుడు పొద్దున పూట చాలా మంది వస్తారు బ్యాంకులా
నే మూడు గంటల వరకు తాగుతారు పిన్ని అప్పుడు పోదాం థీ పిన్ని అన్నది.
ఉహ్ గ కాదు గం రోల్ అయ్ తన్ ట్రాన్స్ఫర్ పెట్టి మీరు ఆ పొయి తెచ్చుకురారా ఇగ బాబాయ్ బ్యాంక్ ముందు నున్ చల్లేపోతాడు ఒక ఆడుగు బడి గీటు మరిపి పోయి మరిగి గా ట్రాన్స్ఫర్ పెట్టినావ్ వచ్చిందా రాలేదా అని అడగద్దా?
ఇప్పు నెన్ అడుగుతే కూడా సాప్ ఇప్పుడు చేతలేదు
ఆ
ఏం అంటావో నేన్ పోన్ ఇవల్ల నాలుగు సార్లు అడుగుతే అంటాడు
అది నుంచెలి ట్రాన్స్ఫర్ పెట్టుకొని ఈడికి వచ్చినాక ఎందుోజల అవుతుందని చూస్తే ధబున వాడు ఇ యకపోతే ఏం చేస్తారు
ఇయకపోతే మల్ల ఫోన్ చేస్తే వాడే వస్తాడు
ఆ
ఉ
ఏందోళనం జలుసుతారార
తీసుకున్నా తీ వాళ్ళ న్నానంటే అటే పోతాని అని
మ గవా అమ్మమ్మ రాలె
అత్తయ్య వా సాయంత్రం వరో
ఆ సన్నోడు కా సో నిన్న చుతే అది ఇయ్యాల పోయిందనే
అయిదు వందలు పోయినాయి
ఆ అవును ఆ ఐదు వందలు బిర్యానీ తొందర అయితది
ఉంటద అంటే ఉన్నాడు ఉండదటా అత్తద టాంట
ఆ ఆ ఇక్కడ పోదారా ఇలా పోతది కదా క ఇయ్యాల రెండు వందల యాభై రేపు ఇ ఇయ్యలా మళ్ళా రేపు ఉంటే రెండు వందల యాభై మొత్తం ఏడు వందల యాభై పోతే అనీ అట్లా లేకపోతేనా రూపాయ్ ఐదు పని లేకపోతే ఉండకపోనా
ఆడేం పనిలేదు అట ఇయాల తీసుకోపోతే తీసుకోపోవచ్చు మామయ్య ని హాస్పిటల్.
ఆ
హాస్పటల్ తీసుకోపోవచ్చు మావయ్యను
ఆ తీసుకోపోవచ్చు ఇగా ఇయ్యాల ఏం చేత్తరో విప్పుతరో మరి ఏం చేత్తరో
ఇప్పుతరు అన్నరు. ఇయాలా కొన్ని, ఎల్లుండి కొన్ని.
ఆ మానినయా మరి
మానినయ్ గాని చెడురక్తం అత్తాందని ఉంచిళ్ళట అట్లనే పైపు
ఆ
చెడు రక్తం
గా హనిని బాగ్ గొడతంది. అట వాళ్ళ అమ్మ
ఎవల్ని
ఓ పు ఏంది
సార్ వాళ్ళు అచ్చిల్ల మేడం వాళ్ళు, సార్ వాళ్ళు హు
ఎవరు సార్లు
టెంటాంటన్
ఆ ఆడికచ్చిల్ల
ఈడ కూసున్నరు.
ఆ గదే మా ఇంటి కూడా అచ్చిరాట
నువ్వు లేవ్వా
ఒ చిట్టి ఒ వొర్రకు గదె కూర్చున్నరా అచ్చి పిల్తాండ్రా
ఆ వాళ్ళు ఈడ కుసున్నరు కదా అటు ఇటు చుస్తాండు, వాళ్ళను చూసి ఇంట్లకి ఉరుకుతాండు, బయటకి
ఉరుకు ఉరుకుడు ఎందుకు సార్లు కాదా నమస్తే పెట్టాలె వాళ్ళతో అని ఉన్న ఆ నమస్తే పెట్టాలె ఉన్న అళ్ళతోని ఉండాలె.
ఉ
పదారా
అవును మీ సప్న టీచర్ అచ్చింది చెప్ ప్పన్న బియ్యం బుక్కుతనవని.
గదే బియ్యం బుక్కుతాండు పండు చెప్తే ఇంటలేడు అని చెప్పాలె
ఆగో పీల్తనా మేడాన్ని
మేడాన్ని పిలువు
సప్న టీచర్ ఇన్నే ఉన్నది పిలువనా
మేడం నీ పిలిసి బియ్యం బుక్కుతాండని చెప్పు అ చెప్పుతే కానీ తె తది ఉదయ వచ్చినట్టున్నది నిన్ను
మ
ఆహ్ నాకు కనిపియలేదు నిన్న నేను యాకులు ఉడతంటే ఎప్పుడు వచ్చిన ఉదయటే అంటే నిన్న నచ్చినాక్క అంటే మరి కనిపేలేదంటే ఇప్పు నైట్ అయింద అన్నాడు
సర వాళ్ళదయి
నైటూ కరెంటు పోయింది కదా
అవ్ మస్తు కరెంటు పోయి ఉడకపోత అబ్బా
ఆహ్ కరెంటు కరెంటు పోయింది కరెంటు పోయిన తర్వాత బయట సాపేసుకున్నాం తిన్నాం ఆహ్ కూచున్నాం ఇంకా మంచం వేసుకున్నాం ఒరిగిన కన్న అంటుకున్నదే మా చిన్నోడు క్రికెటు అయ్యో క్రికెటూ అంటాడు కొద్దిసేపు చూసిండు మల్ల వచ్చింది ఇగా మళ ఏంది ఇంకా నయం బయట సల్లగా వచ్చింది దోమలు ఏం లేవు అరు బస్ పెట్టుకున్నాం దోమ లది అప్ప అను మొన్న కన్ను అంటుకున్నది అంతలానే కరెంట్ వచ్చింది ఇంట్లోకి వచ్చిన ఇంట్లోకి వచ్చిన వాల్ల మొలక నిద వేన వరకు మళ్ళ వేయింది మళ వేయిన వాల్లే మళ్ళ కరెంట్ వచ్చింది
కలిఎహ్ హమ్
గట్లఅయితందిర పని పాడై
ఏ మాస్తు ఊడకపోతనే వన్ నాట్ వన్ నాట్ అంది
హమ్ రమంటే రాలేదు ఇగో ఎట్ ఎట్లైతుందో తెలుసారా సుజాత అంటి వాళ్ళ కొడుకు ఆచిండు సుజాత అంటి వచ్చింది
ఎడికి
అంగడి పోయి వాతరాట కూర్చున్నార ఆట రాని అని అమే పిలవంగానే ఏందమ్మా రా అతోనే వచ్చిరూ పోతున్నారు ఇగా బావ ఎక్కు తొంద్రిగా పోలకాడ
ఇవళ
మీ అత్త ఆహ్ రా నాన్న ఇడ కూర్చో మంచి ఉండాల కాదా అట్లా ఉండాలే కథ ఇట్ల ఉండాలే వెర ఆ ఏం చేస్తున్నావు ఇటు రా ఇటు రా ఇటు కూర్చుందువు రా అని నీవు మస్తు అంటే మస్తు ఉంటుంది కావాలర్ ఇవమేమా
పిల్వానా సప్నా టీచర్ నీ
మే మామ ఏమంటా తెలుసా
అ
ఇగో అన్ని చెప్తాను ఇక మా ఊళ్ళు నలుగురు మింగిట్లా అట్లాని
వందంపిన అన్నని కొట్టిన అని చెప్తున్నారు
చెప్తాం ఇక ఆ కొట్టిన గిట్టిన అంటలేడుగ మా కోడళు అ తీదనిన్ వివరాలు చెప్తలు రాయ వివరాలు చెప్తాంటే ఇక ఉంటాడు చేస్తాడు ఇక నేను బయటికి వెళ్ళినాకనే వేరే విషయం తీస్తాను
అన్నకుణ వింటావాని
దాంట్లో అన్నీ చెస్తారు వాళ్ళ పని వాళ్ళకే నడుతంది
హ
అ కుడు ఇం కుడువానిగా
అంట నిన్న సాయంత్రం వత్త మ తమ అంత మార్చుకుందను
ఎందుకు
నేను అటు ఎక్కడ ఆకుండా పోయినా
ఆ
అ సర బాగా చె తతషాలంటికి పోయిన నువ్ చేతిలో వాడుకొ పోతేలవై లాకు
ఆ
అప్పుడు బండి కాలని వాళ్ళ ఇంటికి పోయినాం ఆ బండి ఏది ఇంక స్తలేదని
ఆ
వ
ఏడు వేలు మరవాళ్ళు
ఆయన ఒక్కడ వాళ్ళు అ అత్తగారింటి పోయినడు బం వేసుకని
ఎందుకు
ఎవళ దినాలో మరేంటిది పోయిందట
ఆహా ఎవరిో
అ మూసెల మాట మార అమ్మామ్మ పాప అమ్మ తెలి
ఆహా
ఆమె పోదేగాని ఆయన ఒక్కడ పోయినట్టు సతీ
సరరా
చాలక్క